హ అన్నా
యెడు పొయినవురా ఇంత సేపు
అన్నం దింటానా
అ ఎంతసేపు దింటావ్ ఫోన్ జూడకుండా అన్నం దింటాన్నవా నువ్వు
మ్మ్ అక్క బట్టల సెల్ఫ్ కా అక్కడ చార్జింగ్ బెట్టినా అన్నం దింట యినబడ్లే బైట గూసోని అన్నం దింటన్నా
నవు పోవచ్చు గా
కాదు లోపల చార్జింగ్ బెట్టిన ఇక్కడ బయట గూసోని అన్నం తింటాన ఇనపడ్లే
అప్పుడే తిన్నరా అన్నం
తిన్నం
అందరు
అందరం తిన్నం
గొర్రూ
పప్పుచార్
తొందరనే తిన్నారు ఎనిమిదే అయితాంది అప్పుడే తిన్నారు
ఉమ్ మరే ఎనిమిది గంటలకు తినకపోతే ఎప్పుడు దింటరన్నా
ఉమ్
ఎనిమిది గంట్లకు దినకపోతే ఎప్పుడు దింటరు మరె
తొందరనే తిన్నరా భై మీరు
మీరు తినలే అన్న
మాకిగో బొచ్చేడు టైం పడుతది
తొమ్మిది అయితద రోజు
ఆ తొమ్మి ఐతది అవసరాం ఐతే పది కూడా ఐతేది
పండుకుర్ర చిన్న పిల్లలు గీట్ట
వాళ్ళు గా ఒక్క పూట అనుకునేసరికినే తొమ్మిది తొమ్మిదిన్నర అవుతుది వాడు కూడా ఈ టైం కు ముందే పడుకుంటాడు కాబట్టి ఈ టైం లేత్తడు ఆల్రెడీ లేచిండు ఇగ ఆడతా అంటాడు కాసేపు ఆడి నిమ్మలాగా లే తడు లేశీ నిమ్మరంగా తొమ్మిది తొమ్మిదిన్నర కట్ల పండు ఉంటా అంటడు వీళ్ళతే వీళ్ళ తొందర పన్ కంటే మేము తొందరనే పంట కానీ మీరు పండారు అట్లా
ఎవరు పండరా చిన్న పిల్లగాళ్ళు
వీళ్ళిద్దరు అ బుడద అయితే అసలే పండుకోదు ఈయల అట్లనో తొందర పడుకున్నది కానీ
కా పాడుకున్నదా
ఉమ్ పాలు తగింది ఏమటె పడుకున్నది
ఉమ్
రోజు అట్ల పండుకోదు
ఉమ్ చేతది గద ఇగ
ఆ ఇయాలా తొందరనే నిద్రించినట్టుంది ఎమ్మటే పండుతున్నది
ఆ తిన్ననాన్న తిన్నద అది
ఉమ్
పొద్దున్నదే ఆలుగడ్డ కూరా
ఏంట్రా
పొద్దడిదేనా ఆలుగడ్డ కూర అంటనా
చెప్పురా
కొద్దడిదేనా అన్న ఆలుగడ్డ కూర
పొద్దగడిదే ఆలుగడ కురా నిమ్మ ఆ పొద్దడిదే పొద్దుడ గితతునాది నిం మధ్యాహ్నం ఆల్గడ కర్రీ తోనీ తినలే
ఉమ్
ప ఏ పచ్చి పులుసు చేస్తే దాంతో ఉంది నా మధహ్న పచ్చి పులుసు మామిడికాయ పచ్చడి వేసుకుని కొని తిన్నా
పచ్చి పులుసు మామిడికాయ పచ్చడి
ఆ కాంబినేషన్ బావుంటది బావుంటది
బయటన్నా అన్న బయట నడతావా ఏంది
ఏ లేదు ఇంట్లో ఇప్పుడే బయట నుండి ఇంట్లోకి వచ్చిన నాంట్ ఇది ఏంటిది అయిపోయింది డేటా అది ఆన్ చేసుకున్నా బాబా బయట సిగ్నల్ వాతలే మల్లి ఇంట్లోకి వచ్చినా
వైఫై ఇంట్లో కొత్తదా
వైఫై వస్తుది అ ఇంటి వెనక్కి వాతది ఎక్కడన్నా వతది కానీ అదేంటి దాంటి ప పాస్వర్డ్ మార్చుకున్నాడు చెప్తలేడు
కా ఇద్దరుపోతుగా నాక్ అన్నసి
ఏద తీసేసుకున్నా నే తీసేసిన అయితే ఆ ఆ అయితే ఏమైందంటే ఫస్ట్ టైం పెట్టించకున్నప్పుడు తనను అందరికీ పెట్టిండు
ఆ
నాతోనే పదహారు వందల అన్ని చెప్పిండు కార్ వందద అని చెప్పిండు ఆ నేను మళ్ళా వాడు కొమ్మరోళ్ల పిల్లగాడ పెట్టికుంటప్పుడు నేను పోయి ఎంత ఎంతనా అంటే పన్నెండు వందలు పన్నెండు వందలు అన్నాడు మరి ఏమన్నా ఫస్ట్ ఫస్ట్ సర్వే తీసుకున్నప్పుడు ఏమన్నా ఎక్కువవుతా అని నన్నా ఏ లేదు అంతే అని అన్నాడు ఈయన దగ్గర నా ఈయన నాగర ఎనిమిది వందలు దొబ్బిండు ఫస్ట్ సారి
ఆ
ఏ నాకు నచ్చలేదు సెకండ్ రీచార్జ్ చేసుకు తెలియలేదుడు రీఛార్జ్ చేసుకుంటే అ ఇచ్చిన అత ఏమ ఉంద అని చెప్పినా ఏమవుంద అని చెప్పినా
ఒక నాలుగు వందలు ఎక్కువ నాలుగు వందలు పెట్టుకుడి నీకు ఒకస ఆ బాక్స్ వచ్చానుకుంట ఇగా
ఆ
ఆ ఏ చేతనవ్ హలో హలో హలో
హలో
ఇనబడత లేదా అన్న హలో
హలో
ఇనవాడట్లే
హలో
హలో ఇనోవాడుతులేదా అంటేనా కామెడీ చేతనవన్న హలో
హలో
హాలో ఐయాం ప్రజెంట్.
హలో
హలో లో హాలో అన్న అక్క జెప్పి అక్కెం చెత్తందన్న. హాలో వో అన్న
హలో
అక్కెం చెత్తాందన్న.
అర్ధం కావట్లేరా.
అక్కా, అక్కెం చేత్తాంది అంటన్నా.
ఆ అక్క పండుకొని ఫోన్ చుత్తాంది, అక్కకున్న పని ఏమున్నది.
తిన్ తిన్లే ఇంకా, మంచిగా వాండుకొని ఫోన్ ఈ
హుమ్మ్ అయితే ఇది, అది జియోది అది నెలకు ఆరు వందలు పడతంది ఒక్కలికైతే. ఆహా అంటే రీచార్జ్, ఆ రీ ఛార్జ్ చేసుకున్నప్పుడల్ల, ఆరు వందలు. ఇద్దరికైతేనోమో షెరీ మూడు వందలు పడ్తది. ఏంకాద్ సేట్ అయితది.
ఆ
ఇగా ముగ్గురు ఉంటేమో మనిషికి రెండు వందలు ఏం కాదు పెద్ద పరాక్ పడదు గాని, ఇగా ఆరు వందలు పడతంది అని తె పెట్టికిన అప్పుడే
ఉమ్ ము ముగ్గురెవరున్నార్ మీ పక్కన ఓళ్ళకి ఉన్నా అది.
ఆ అయితే ఫస్ట్ అయితే నేను, పక్కన సేటు ఆడు చాలోడు ముగ్గురం పెట్టిచ్చుకుందాం అనుకున్నాము. ముగ్గురం పెట్టించుకుందామని, మా ప్రతి నెల ఆరొందలు పడి అదే మనిషి రెండు వందలు గదా, ఎంకాదు అని అనుకున్నాం.
ఉమ్
ఇగా స వాడు శాలోడు డబ్బులు ఇయ్యాలేదట, ఇగా ఉన్న అన్న ఇయ్యానంటే, ఆ ఇగ గట్ల తీసుకున్నాడు, తీసుకునే సరికె
ఉమ్
ద
ఇద్దరైతే మంచిగుండు. దానికి మూడువందల అన్న ఇప్పుడు టీవీకేత్తే మూడువదల, మూడువందల యాభై ఆ.
మూడొందలు
ఆ మూడు వందలు, ఈ దానికైతే ఆరు వందలేయలా.
అదే
గురు తే మంచిగుండు.
ఆ
ఉమ్
లేదా మంచిగుండది. ఇక్కడ దగ్గర ఇది ఆయనకున్నది ఆయనే ఆ పులజీ ఆయనెం ఇద్దరీ ఆ మేస్త్రికున్నది, ఇది ఈయనకు ఉన్నది. ఇద్దరికి ఉన్నది, ఇద్దరిదత్తది. ఆయనది గుడా, చారీది చారీ, చారీది అత్తది మాకు ఇంటెనీ అత్తది ఇంటెనుక, కాక్పోతే పాస్వర్డ్ తెల్వదు.
మ్ హూ మాకు రంజిత్ ఉండేగానీ ఆయన తొర్రు చీ మాకి కర్మ అయితాంది అయితాంది.
ఆ
ఈ రంజిత్ లేడా ఆయన కుండె ఆయన వాడుకునేది కాగానీ తొర్రు పోయిండు ఇక
తరూర్ షిఫ్ట్ అయిండా వాడు.
చిత్ర కంచెకు కట్టడుంది రా అక్కడినుంచా
బాబు చిన్న బల్లిపిల్లని పట్టుకున్నది పట్టుకున్నదంటే దానికి అది కరిచిందా అంటాది కరిచే ఉంటది. గాట్ పడ్డది కరిచింది కరిచింది అంట వన్ అవర్ బల్లిని పట్టుకున్నాడు బల్లి పడితే ఏం కాదు కాకపోతే మాత్రం ఒకసారి హాస్పిటల్ కి పోరి మరి మన దగ్గర లేదు ట్రీట్మెంట్. అదిగో. చిన్న ఏం కాదని నేను కూడా ఏం చెప్పలేను. ఇన్సల్ట్ చేస్తా అదే అమ్ అమ్మో బల్లి ఐన దానికి కూడా విషయం ఉంటది కాకపోతే ఏం కాలేదని చెప్పలేను అయితాది అని చెప్పలేను. ఎందుకంటే ఫస్ట్ టైం మనం చూడడం ఇంతవరకు
ఇప్పుడు కంది చేను ప్రాణం పోసినా అందుకు నువ్వు అయినా ఏమికాదమ్మ అయినాయమ్ ఎందుకంటే ఏమైద్దో అని చెప్పలేము చిన్న పిల్లవాడు కదా ఆ ఆ ఇబ్బంది అవుతుంది కావచ్చు మరి చెప్పలేము. నాకీ సూత్తలోడు ఆ ఉంటాడు ఆయన ఇక్కడనే ఉంటాడు. ఈయనే ఉంటాడు వెళ్ళండి. ఈషిత సరిపోయిరాండమ్మా ఇంకేంట్రా విశేషాలు
ఇంటి దగ్గర ఉన్నా
బల్లి బల్లి కరిచిందట
బల్లి కరుస్తాద బల్లి బల్లి కరుస్తాద
బల్లికి కూడా పాయిజన్ ఉంటది మరి తెలుసా? విషయం ఉంటది.
అంటే ఎక్కుతాదా?
అది కాకపోతే మరి అది చిన్న బల్లి అంట ఆయన అయే పాము అంత కాదులే కానీ మనం మనం ఇంతవరకు బల్లి కరిచినా కేస్ మనం ఒక్కటి కూడా చూడలే. ఇప్పుడే మొటిసారి మొదటిసారి వింటున్నా.
ఈ షెడ్డుకాడ పాములు ఉన్నాయి భయం అయితాంది.
ఉ అదే జాగ్రత్తగా ఉండాలి రో ఇంకఅది కోళ్ల వాసనకు ఇంకా ఘోరంగా వత్తాయి.
ఇంకేంటి. దుర్గఊర్ కాడ బైక్ పాము ఎక్కి ఇచ్చిన బైక్ మీదికి బైక్ మీది కి కాదు తొక్కిచ్చిన దాన్ని పడిగి ఇప్పి అదె గిట్ల వచ్చిందా అని భయం అయితాంది.
ఎప్పుడు
ఒక్క నెల యితే ఏటు పోతావర ఇంటికి. ఆడవా లూడో లూడో ఆడవా రావ మల్ల తిను ఊహు సరే మరి కోసేపు ఉండొత్త హలో
ఉమ్
ఆ ఒక నెల అయితాంది మరి ఎక్కిచ్చిన
ఉమ్
అదే ఇక్కడ ఉన్న రొండు కోళ్లు కరిసినయ్ ఆ
పడిగిప్పిందా రా
ఆ ఇప్పింది
అవునా
ఇరవ వంశాడు అటు కటం కటమించి ఇటు వచ్చిండట ఇక్కడ షెడ్ కా నుంచి అటుతొన్నట పడిగిప్పునట ఆల్రెడీ అది
అవునా
ఊ
సరేరా ఏ మరి ఉంటానా
ఆ సరే అన్న